వినబడుతుందా
ఆ వినబడుతుంది నీకు వినబడుతుందా
వినబడుతాంది తిన్నారా అన్నం తిన్నారా
హా తిన్న మీరు తిన్నర
స్పీకర్ పెట్టానా స్పీకర్ ఇక్కడ కనబడతలేదు కదా స్పీకర్ పెడదామంటే
స్పీకరూ ఆహా స్పీకరూ స్పీకర్ ఉండదు దీనికి
ఆ సరే ఆ సరే చెప్పు ఏం వంట చేసిన
మీరుద్ మది మ స్లవంకాయి
వంకాయ అవునా ఇష్టమని మసాలా వంకాయలు
ఆ మసాల వంకాయ బాగుంటది చాలా ఇష్టం నాకు
అవునా ఆహా ఇంకా ఎలా ఎలా మాది పప్పు
పప్పా ఓకే ఓకే ఓకే హా హా
ఇంతకు ముందు ఇప్పుడే తిన్నా
అ
అర
ఉ
ఓ
నుేను కూడా ఇంతకు ముందే తిన్నా ఆ నైట్ది మ తెల్ల వంకాయ పొద్దున్నేమో తోటకూర చేసినాం
మసాలా వంకాయ ఎవరు ప్రిపేర్ చేసిన నువ్వే చేసినవా
నేనే చేసినకు
ఆహ
హు
స
ఆ చె పలా ఎట్లా చేసి ను
ప్ప
ఇకుదాదా
నాకు వస్త ప్పది నాకు వస్తుది కాని నా స్టైల్ నాకు అమస్ మీది ఎవరూ ఇస్తారు ఆ
హు సరే చెప్పడం హు సరే మరి నేను చేసిన ట్టు మీరు ట్రై చెయండి బాగుంటాయి అయితే అవి మన చిన్న వంకాయలు తీసుకు
రౌండ్ రౌండ్ చిన్నయి కదా బ్లాక్ కలర్ వంకాయలా
ఆ బ్లాక్ కలరు తన్న సైజ్ మా తీసుకోవాల తె స మాటి న గవ
మంచిగా ఫస్ట్ కడగాలి ఫస్ట్ కడగాలి కడి తరువాత కట్ చెయ్యాలి
కద్ద ఏ అప్పుడు ఉప్పు వేసిన వాటర్ లో కడగాలి
హ అవును
పప్పు పప్పు ఉప్పు పసుపున్న ఉప్పు వేసిన
చాలా మంది పసుపు అయ్యారు గాని ఉప్పుఏసిన వాట వాటర్ లో గోరువచ్చని వాటర్ లో కడుడిగితే బెటర్ ఎందుకంటే పైన ఏమన్నా దుమ్ము దూలి అలాంటివి ఉంటే
హ్మ్ పోట్లే మళ్ళీ పసుపు వేసుకుంటే అదేంటి లోపల బ్లాక్ అనేది అవ్వాలన్నా ఆ రాదు
సగా అడుగుతా నేను
అవునా అ పాక్స్ట్ ప్లేస్ అడితే అంకా మంచిష ఉంటాయి అన్నంటే లోపల ఇట్లా బ్లాక్ బ్లాక్ రాకుండా ఉంటది
ఓకే ఓకే ఇంకోసారి ఇప్పుడు ట్రై చేస్తాం మళ్ళీ ఎప్పుడున్న వంకాయ కరీ చేసేటప్పుడు పస్పు ఉప్పేసి ట్రై చేస్తా
ఆ అే అది బ్లాక్్లాక్ రాదన్నట్టు మంచిగా ఉంటాయి తాజాగా ఉంటాయి అన్నట్ హు మత్త మసాలా ప్రిపేర్ చేసుకోవాలి హు ఏమంటారు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం కుడుక అందులో నాళ్ళు నాలుగు లవంగాలు చిన్న చెక్క రెండు ఇల్లాచీలు జిలకర ధానియాలు అన్ని మనం చికెన్ మసాలా ఎట్లా ఇస్తామో మసాల ఎట్లే
ఆ అల మేలి పయద్దా
అల్లమెల్లులు కూడా వేసుకోవచ్చు పేస్ట్ వేకో
హ లైట్ బాగా వెయ్యద్దు గాని కొంచెం వెయ్యాలి అల్లం వెళ్ళి
అదే అదే ఆ వేసి దాన్ని ఆ హోల్ మసాలా మసాలాని లైట్ గా వేంపుకోవాలి
వేయించి పక్కన పెట్టి పౌడర్ చేసుకోవాలి ఓకే
అందులో వాటర్ వేయొద్దు వాటర్ ఇయకుండానే ఇట్లా పొడి ఈ మసాలా చేస్త కోవాలి దధ అందులో అది మసాలా అది వంకాయలు ఉంటే కదా వంకాయలు లోపల పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే అది అట్లనే ఉండిపోతది
ఉమ్ ఆ అవునవును ఉమ్
తర్వాత ఇక వేరే ఇ ప్యాన్ పెట్టుకొని అ అందులో ఆయిల్ ఆవలు జిలకర్ర కొంచెము ఆనియన్స్ పచ్చిమిర్చి ఆ టమాటో అదేసి అందులో కూడా కొంచెం ఉప్పు పసుపు కారం అవి వేసిన తర్వాత ఫ్రై అయిన ఇంకా ఈ ఇవి మన వంకాయలు ఉంటాయి కదా వంకాయ
డీప్ ఫ్రైలు కాదు కదా
ఆహా లేదు డి ఫ్రై లేదు డైరెక్ట్
వేసి మసాలా నింపి వంకాయలలో ఆ వంకాయలని డి ఫ్రై చేస్తా డీప్ ఫ్రై చేసి మళ్ళీ తీసి మల్లి కారలేకయస్త సరే ఇప్పుడు నువ్వు చేసే ప్రాసెస్
నేను అట్లా చేయను మరి అట్లా చేస్తే అది వంకాయలు మొత్తం
అంటే బాగా కాదు ఒక టూ త్రీ మినిట్స్ కే ప్ర్రై చేస్త సదు
ఉమ్ ఉమ్
లో మళ్ళీ తీసి
ఉమ్ నేను అట్ చేయ ఇట్లానే చేస్తున్నా ఉమ్
బానే చేసావు
ఉమ్ చేసిన తర్వాత ఈ అందులో అవ అన్నీ ఉడికిన తర్వాత ఈ వంకాయలు అందులో వేసి లైట్గా కొంచెం చింత పెద్ద పండు వేసుకోవాలి
మన టేస్ట్ టమాటలు కూడా యాడ్ చేసుకోవచ్చు చింత పండువు వాడని వాళ్ళు ఎవరన్నా ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు
ఆద వే
ఇక చింత పండు వేస్తే బాగా మంచిగా ఉంటది కొంచెం టేస్ట్
హటే అవునవును అది ఒక లైట్ ఏంటి బయ పైనా ఇట్లా ఆయిల్ రావాలి ఆయిల్ వచ్చి తిన్నట్టు ఇట్లా ఆయిల్ పైకి ఇట్లా వీలాల అన్నట్టు
పైన
లా తే తేలితే మంచిగా క మంచిగా అయిందన ట్టు ఎగా లాస్ట్కు కొత్తిమీర వేసుకని దిం ఉప్పు వేస్తే అయిపో అంత ప
ఓకే బాగా చేసాను మరే న మధ్యలో ఇంకొక ఆమే వస్తుంది కదా ఎట్లా ఏం చేయలే
మీకు ఎప్పన్న మరి